న చంటి
హలో
ఏం చేస్తా మా
చిట్ట్టే
ఆ చెంటి హ
ఆ ఆఫీస్ కు ఇయ్యాల సండేగా నేను ఇయర్ ఫోన్స్ తెచ్చుకుంటాను అంతలో ఏదొ ఒకటి మాట్లాడు
మమ్మీ దగరా హలో ఏం చేస్తున్నావ్
ఫిఫ్టీ మీషోలా ఆర్డర్ పెట్టుకున్నావా లే
ఉమ్ ఏంటి ఏమంటన్నావరా అమ్మనే బట్టలన్న చెరుకు తు హ్మ్ చి ఏం చేస్తున్నవరా ఇంతసేపు మరి అది ఏదో అప్పుడే తెచ్చుకుంటె అయిపోతుండే కదా ఇంత కష్టం ఎందుకు
ఏజె
ఇయర్ ఫోన్స్ అప్పుడే తెచ్చుకుంటె అయిపోతుండే కదా
ఈదికాడం
హ్మ్ లేద మమ్మీ
మమ్మ కన్నె ఉన్నది ఇంటి కాడ
పోలే ఈరోజు
ఇల్లు కడతారాచిల్లు ఇల్లు కాస్తున్నారు నా ఇకి బన్నద ఇచ్చం ఏ పల్లెల్లో ఏదో ఒక లొల్లి ఉంటది ఇలాగ
ఆ ఇప్పుడు ఏమైంది కడుతుర కస్తలేదా
రే పాక్తన్
బక్కదనేేపా ఏంకరీ చేసింది మరి మమ్మీ
శీత
ఆ మంచి వినిగా
నేనా
ఆ రరావద ఎట్లానే అ
తన్నా
అస నేన్ బరిషే ఇల్ తెల్సా
ఇప్పుడెలసా
ఆ మార్నింగ్ టెన్ టీ లేచిన నా అక్క వచ్చేటప్పుడు చెప్పులు కొనుకరా అని అన్నది
ఆ
ఆ అప్పు లేచనయిక ఇప్పుడు పోతాయి ఫు తీసుకోనియ్యదు కదా అనేసి
ఆ
ఆఫ్టర్నన్ అయితే చికెన్ పడతారు కదా అంటే లేకపోతే వేసుకోపోదామని
ఆ
ఇక మళ్ళీ ఎట్లైనా మధ్యాహ్నం చెప్పులు కావాలంటే వాళ్ళు మధ్యాహ్నమే ఇస్తారు
స
తకేంద ఫివర
తకిల్
అ
బాబా్ గడ్డు పోతానువా
ఆ
దనా
ఆ
తడతాను మాట్లాడతాను
అ చలు చూస్తలే
ఆ
చూస్తన్నాడ్రా
అయ్యే నిన్న మాట్లాడినా మేము
మాట్లాడు
ఆ మంచిగానే మాట్లాడుతాడు బాగున్నారాంట ఆ డాడితో మాట్లాడుతూ మాట్లాడుతాంటడా
అట్లలేగా మన అయినప్పుడు
నిన్న నిన్న
అవునా
ఏ నిన్నా బాబ అన్నా అన్న కొ మతే మ సడేంద
ఫోన్య ఎన్నడా ఈయనాడ
ఆ ఫోన్ చేస్తా మాట్లాడండి
అవునా అందరితో మాట్లాడండా మమ్మీతో
మామితారు మాట్లాద
అ
బట్ టిఫిన్ ఎప్పుడు ఎత్త ఇగ నువ్
టిఫిన్ లేదిగ
ఆ వాళ్ ఏ టైం బెట్టాలె మధ్యాహ్నంది వన్ అవర్ కు
అస్స అన్నమే తింటలేను దెల్సా ఈ ఎల్పిజీ ఎఫెక్ట్ వల్ల
ఎందుకు
ఫుడ్డే సరిగ్గా ఏస్తలేరు అస్సలు బాగుంటలేదు, నిన్న మొత్తం వాటర్ డ్రాలేదు ఫోర్ వరకు వాట్రర్ డ్రాలే తెలుసా నిన్ననైతే ఘోరం. ఆ సిచువేషన్ ఒస్తదన్న భయంతోని వాటర్ వట్టుకొని వెట్టుకున్నా ఏం జేయాలి మరి
హౌ ఈ కుక్కొకటి కుక్క మొత్తం జుట్టుకున్నది
తాతద తాత లేడా
లేడు అది ఇంటికన్నే గట్టేషి పోతాన్న
ఉహు ఇచ్చిరార తాతక్ పైసల్
ఏం పైసలు
ఆడుంటడు గదా ఆడ పైసలియలే
వస్తనయ్
ఇస్తా ఇస్ త్తనడట ఇయ్యలేడట ఆడు
పత్తాలు
మాడికాయలు గాస్తున్నాయార
కాష్ణయ్
అ తింట్రున్నవా
ఏడా
చిన్న గున్నయా
ఆ పుల్లగున్నయ్
అయ్యా ట్రిక్కీ వాళ్ళ ఇంటికాడ
వాళ్ళ ఇంకా పుల్లగుంటాయ్ మనకన్న
పెద్ద గాలే స్కామ్ జెశ్వడయ్ స్కామ్ జేసేయ్ ఇగ పెద్దది తె మంచిగా
ఆ
ఊమ్ అ అ పెద్దగయినకోస్తా తిన్నికి చిన్నోడు లేడా
టీవీ చుత్తండు
తుంది కదా ఆడ వానికి
ఇవ్ వాడయినా తిరుగుతాండు నేనే ఇంట్లో
ఎటు తిరుగుతున్నాడో వాడుకు ఇడ వరంగల్ తిరిగిన వాటికి తిరుగుతుండు ఇగ
ఆ
ఉ
ఏడిస్త
బట్టలు మతా విడతుది నిన్న సాయంత్రం వచ్చి వేరే పెట్లనే పోతాా అనేసి బట్టల అన్నీ వండేసా
ఆ ఓ ట్ర మేకప్ తీసుకుంటాను
వ వ
తటిక్కి త్రిక్కి లిప్స్టిక్ వచ్చ మేకప్ తీసుకుత
హడున్న మనంటి దగరనా
వాళ్ళ ఇంటి ఇక్కడ అర్థం పంద తెలుస పెట్టుకుందాంనిప్ి
చిల్లడ కొ చిింగారా
ఆ ఆ
చిన్నడకి
ఏడు
ట్రక్ డా్యాన్స్ చేసిింది
ఏమ
తక్కవైల్ పిలకి
ఇపు లిప్సిక్ పెట్టుకుంటా
ఎందుకు రెడీ అయితుది నయమన
కుట్టేనే
స్టైల్
ఎలా గురంపడుదాడి
ఆ ఆ ఇప్పటి వరకు ఇల్ళ అయిపోతుండే మంచిగా రేపు ఇప్పటి నుంచి క మొత్తం కంటిన్యూస్ కట్టమనాలి అట్లయితే తొందర అయిపోతుది
ేపుడు ఎల్లుం గూడళ్ళ ఇస్తా
మత్తలిస అరే అలా అరే బల్డింగ్ వన్నక టైమ్ బడుతుందిరా టు త్రీ డేస్ పడతది
ఉమ్ మళ్లీ గోడల్ నీళ్ లాగాలంటారు ఆహ్
హలో ఏ తిరుపతి రెడ్డి ఫోన్ చేత్త తిరుపతి రెడ్డి పోన్ చేత్తాండిప్పుడు
లిఫ్ట్ జేయకు కడ్జేష్నవ కడ్జే మా డాడ్ ఫీల్అయితడు
నువ్ మా ఇన్షట్టైతే
సార్ అంటున్నాడో తెల్సా
ఆగింక ఒక పది నిమిషాలు రెండు నిమిష్ సు సెకండ్లైతే ఒ కడ్జెయ్
కడ్జేసి మల్ల జెయ్
అదింక
సరేనా నివ్ ఫ్రీ నువ్వు ఫ్రీ ఉం ట్ట చేశావ్ ఎన్నైనార మొత్తం
తట్ సెవన్ అ ఎయిట్ అయినాయ్ దీన్తోని
ఏట్ టా ఒక టెన్ మాట్లాడు
ఆ ఇప్పుడు అయినాయ్ ఇప్పుడే సబ్మిట్ చేయచ్చా
చెయ్య చెయ్యొచ్చు కానెందుకూ నేనెట్లైనా మాట్లాడతా కదా ఎందుకు వేస్ట్ చేయడం
ఇంత సేపు కాల్ వేష్టైంది నీకేమ్
ఔనా చేష్నవా
ఆ
నాకు రా అసలు నాక్ చూపించలే తెల్సా అంటే సెవెనే అయినాయ్ మొత్తం ఆ అట్ల పడటం అప్ ఎట్లబడితే అదిల సబ్మిట్ చేసినవ్ కావట్టి
కడ్జేత్తాన్ ఆగు దాడ్ ఫోన్ మాట్లాడతారు తో మాట్లాడిన అని చెప్ప్తా